ఆ మీత్రమా గు బాగున్నారా
బాగున్నా మిత్రమా బుల్ల్లో చెప్పండి
ఇగో నేను ఒక టాపిక్ గురించి నీ మాట్లాడదలుచుకుంటున్నా స్పీకర్ రీసౌండ్ రాకుడ
రాకుడదట తమ్ముడు ఎక్కడ వస్తుంది నీది వస్తుంది ఇక్కడ స్పీకరే ఓపెన్ అవ్వదు రీ సౌండ్ ఎట్లా వస్తది
రీసౌండ్ ఆ రాకుడదట సౌండ్ తక్కువ చేయీ మరి
ఆ ఓకే చెప్పు
అయితే నేను ఇప్పుడు జాగ్రఫీ ఒక లెసన్ చదివిన మార్ని మార్నింగ్ అయితే అది సరిహద్దుల గురించి నీకు చెప్తా భారతదేశానికి భూసరి హద్దులునాయి కద ర
రే సౌండ్ వస్తుంది తమ్ముడు ఒక్క నిమిషం సౌండ్ ఇంకాత వచేస్తాం ఎప్పుడు వస్తుందా
రావట్లే ఇప్పుడు ఇప్పు ఇట్లనే ఉంచు అయితే బూ మనకు భూ సరిహద్దులు ఉన్నాయి కదా
హ
భారత్ భారతదేశానికి ఎన్ని రా రాష్ట్రాలతో దేశాలతో సరిహద్దులు ఉన్నాయి నేను అనుకుంటున్నావు
ఆ నేనేమో ఐదు
ఉం
ఉం అనుకుంట ఐదు
ఐదు కాదు ఏడు
ఉం
ఏడు అవి ఏమి ఏమేమంటే ఇ మనకు ఫస్ట్ నుంచి చెప్తాను నీకు దానికి కోడు ఉంది ఒకటి బచపన్ అని బచపన్ ఎంబిఏ బచ్పన్ బి బి సిపిఎన్ ఎం బి ఏ ఆ అంటే ఏమనుకు కుంటున్నావు బచపన్ అంటే ఫస్ట్ అక్షరాలు అన్ని చెప్పు నువ్ బి అంటే
మ్మ్
బియా అంటే ఏంది చెప్పడు రా దేశాలు సి అంటే
బచపన్ బి బన్ బంగ్లాదేశ్
సి చైనా పి పాకిస్తాన్ ఎన్ నేపాల్
బి అంటే
హలో
బంగ్లాదే
సి ఆ సి ఆ ఆ అంటే చైనా పి అంటే పా పాకిస్తాన్ ఎన అంటే నేపాల్
ఆ ఎం బి ఏ మయన్మార్ ఆ
మరో బి అంటే మ్మ్
ఇంకా ఏ అంటే ఎం బి ఏ ఆఫ్ఘనిస్తాన్
అది
ఏడు దే సే సరిహద్దులున్నాయి రీ సౌండ్ వస్తుంది తమ్ముడు ఇప్పుడు నేను మొత్తం బంద్ చేసుకు కుంటాన్న సౌండ్ మొత్తం బంద్ చేసేస్తా
మరి అంటె అప్పుడు రాలే కదా అది డే ఈ ఏడు దేశాలతో ఉంటాయి కదా ఎన్ని కిలోమీటర్ ఉంటాయ అంటే సరి అద్దులు వన్ ఫో ఫైవ్ వన్ జీరో సిక్స్ పదిహేను వందల నూట ఆరు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటది ఆ పదిహేను వేల నూ నూట ఆరు
ఆ
మ్మ్ అట్ల ఉంటది మళ్ళా ఇప్పుడు దానికి ఇప్పుడు మనగా సరిహద్దులు రాష్ట్రాలు ఉంటాయి కదా
అవును
ఇప్పుడు పా పాకిస్తాన్ తో ఏ సరిహద్దులు ఉంటాయి అనుకుంటున్నావు నువ్వు రాష్ట్రాలు
పాకిస్తాన్ తోటి ఆ ఆ ఎటు గుజరాత్
మ్ ఓకే
ఆ పంజాబ్
ఓకే
రాజస్థాన్ అంటే వస్తుంద
ఆ రాజస్థాన్
ఆ
మూడు
ఆ ఇంకా
ఇప్పుడు మేమే మా మర్చిపోతున్నాం మేమే ఏమేమి ఉంటాయి మూడు కళలు చెప్పినావ్ జమ్మూ
ఆ లడాక్
ఇవి ఐదు ఉంటాయి
ఆ
మ్మ్ ప పాకిస్తాన్ తో సరి హద్దులు ఉన్నవి ఓకే ఓకే రైట్ అది చెప్పినావ్ మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఏంది బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ఇట్ సైడు ఆ సెవెన్ సిస్టర్స్ దాని కింద
సేవన్ సిస్టర్స్ అంటే దానికి ఎన్ని ఏమేమి ఉంటాయి నీకు ఇప్పుడు నేను కోడ్ చెప్ ప్పెస్తున్నా ను నువ్వు రాష్ట్రాలు జేప్పేయ్ మళ్ళా నాకు పి పిఎం ఏటిఎం ఏటిఎం
పిఎం ఎ
కోడ్ ఆ పి అంటే పశ్చిమ్ బెంగాల్ ఆ..
ఏం అంటే..
మిజోరం
రం ఇంకా ఏటిఎం
ఆ ఏ అంటే
ఏ అంటే అస్సాం
ఓకే రైట్
టి అంటే త్రిపుర
ఆ రైట్ అది కూడా
ఇంకా ఏముంది మయన్ మయన్మార్కుని మేఘాలయ
మేఘాలయ మేఘాలయ మేఘాలయ అని ఉంటది
వా
ఇప్పుడు బంగ్లాదేశ్ది కూడా అయిపోయింది నెక్స్ట్ ఉ నెక్స్ట్ ఏదం టే ఇప్పుడు ఆ పెద్ద చైనా చైనాతో ఏ ఉంటాయి
చైనా తోటి ఇక్కడ ఇట్ సైడూ....
దానికి కోడ్ ఏముంటదంటే
ఆ
ఉష ఎల్లు యు ఆ ఎల్లుజాడి ఇప్పుడు విను ఎల్లు
ఆ..
యూ
యు
ఎస్సు
ఆ
హెచ్ ఎ ఉష
ఆ
ఆ ఎల్ అంటే
లడాక్
ఆ యు అంటే?
యు అంటే ఉత్తరాఖండ్
వెరీ గుడ్ ఎస్ అంటే
ఎస్ అంటే సిక్కిం
హెచ్ అంటే? హర్యానా జీవ అనుకున్న తమ్ము నును నువ్వు హర్యానా జెప్ కాని హర్యానా ఎక్కడ ఉంటది అక్కడ హర్యాన కింద ఉంటది డిల్లీ దగ్గర హిమాచల్ ప్రదేశ్
కింద అన్న అది
హా అనుకున్నాను నేను హర్యానా హెచ్ అంటే హర్యానానే వస్తది హిమాచల్ ప్రదేశ్
ఆ ఇంకా ఏ వస్తది కదా
ఇంకా ఎ అంటే అస్సం చెప్పుకు కొంపదీసి
అస్సాం గాదు
అరుణాచల్ ప్రదేశ్
హా
ఉమ్ ఓకే నా ఏమైంది ఇప్పుడు ఇవి దేని గురించి ఏ అయిపోయింది.
ఇప్పుడు చైనా అయిపోయింది.
పోయింది ఇప్పుడు ఆ నేపాల్ నుంచి ఉం టే గదా నేపాల్ తో నేపాల్ తో ఏ కోట్ దెపిస్త నీకు సరిహద్దు రాష్ట్రాలు ఆ సుబ్బు సుబ్బు స్పెల్లింగ్ ఏమంటే హలో
ఆ చెప్పు అన్నా
సార్ సుబ్బు స్పెల్లింగ్ ఏమంటే ఎస్ యూ
ఆ
డబల్ బియూ
ఆ ఎస్ యు బిబియు
ఆ ఎస్ యూ బిబియూ ఎస్ అంటే
ఎస్ అంటే మళ్ళీ సిక్కిం వస్తదేమో
సిక్కిమే ఎస్ అంటే సి సిక్కిం ఎస్ మీద వేరే రాష్ట్రాలు ఏమున్నాయి ఏం లేవు సిక్కిం తప్ప ఉమ్ మళ్ళా యు అంటే
ఉత్తరాఖాండే వస్తదేమో
అవ్ ఇంకా బి అంటే
బి అంటే బీహార్
బీహార్ వస్తది ఇంకా బి అంటే పశ్చిమ్ బెంగాల్ ఇది
ఆ
బి పశ్చిమ్ బెంగాల్
ఆ
ఉమ్ ఆ తర్వాత యు అంటే ఇంకో ఉత్తర్
ప్రదేశ్
ఇవి ఇవి నేపాల్ తో ఉన్నవి ఇప్పుడు ఎన్ని అయినయ్ మనకు నేపాల్ అయింది ఇంకా ఏముంది భూటాన్ ఉంది
తెలడు
మన అర్జున్ తమ్ముడా ఉండని కాల్ జేయని తర్వాత లిఫ్ట్ చేయిగాని ఉమ్ పరిమళ అర్జు అది ఏముంటది బుట్టా అంత ఉంటది
అవును
భూటాన్ తో ఏం కోడ్ ఉంటదంటే బాస్
బిఓఎస్ఎస్
నో బా బి ఓ ఎస్ ఎస్ కాదు బిఏ బి డబల్ ఏ
మా
ఈ బాస్
బిఏ ఎస్ఎస్
డబల్ కాదు బి డబల్ ఏ ఎస్ బాస్
హలో
లో విన్నవా హలో హలో హలో హలో అ హలో అరవింద్ హలో హలో విన్బడత ఉ హలో హలో హలో హలో
హలో హలో ఆ అన్న చెప్పు లేదు అప్పటి నుంచి హలో హలో అంటున్నా
ఊ అదే ఈ అర్జున్ ఫోన్ చేస్తుండా
ఆ
అదీ ఆయన కార్డు కోసం ఫోన్ చేస్తుండేమో
అయిపోయిందా పొయిండా
పోయింది ఆయన ఎప్పుడో కొట్టుకొని పోయిండు గదా
అట్టే వచ్చేసిండా
ఆ కొట్టే ఒచ్చిండు రేపు కార్డ్ ఒస్తది అన్నారు ఆయనకి
ఆహా
ఆ కార్డు కోసం ఫోన్ చేస్తుండేమో
వాన్ దగ్గరే వస్తదేమో, వాన్ దగ్గర నుంచే తీసుకోవాలి, మనం ఎవరన్నా పోతే లేకపోతే స. ఆగర్ బావ కైన చెప్తా నేను
అక్కడిది ఇచ్చేస్తరా ఆళ్ళు
చేస్తడు
హ్మ్ అదే తీసుకోవాలి నేను చెప్పిన కో కోడ్ గుర్ తున్నాయ్ బానే ఎప్పిన అ నీకు అర్థమయ్యేటట్టు అ మరీ అట్లా ఉంటది మనతోటి ఇప్పుడు నువ్వు నాకు రిటర్న్ చెప్పాలి ఇంకా కాల్ జేయాలా
వద్దూ వదు ఇప్పుడు సాయంత్రం మాట్లాడదాం మనం పది పదిహేను కాళ్ళు మాట్లాడుదాం
సరే మరి బాయ్